హలో హలో
గుడ్ మార్నింగ్ అండి
గుడ్ మార్నింగ్ వినోస్తుందా ఏం చేస్ చేస్తున్నారు
చాపల కూర వండ అండి
అవునా ఎట్లా వండుతారు
చేపల కూర ఎట్ వండుతారండి ఫస్ట్ చేపలను ఫస్ట్ కడిగి చింతపులుసు నానా చింతపులుసు నానబెట్టి పోపు వేసి చారు పోసి చారు మసిలినాక చాపలు వేసి ఊ అల్లం వెల్లు గడ్డ అలా అల్లం ఎల్లిపాయలు మసాలా కారం ఉప్పు వేసి కాసేపు ఉడకబెడితే చేపల కూడా రెడీ అవుతుంది
అవునా అదా అది ఏం చేస్ నేను అయితే అంటే మామూలుగా చింతపండు నాణేస్తా ఫస్ట్ తర్వాతకి చేపలు మంచి గడిగినాక ఇంకా వాటి లేదు వాటికి కొంచెం కారం మళ్ళీ జీలకర్ర మెంతుల పౌడరు మళ్లీ కారం ఉప్పు బ పసుపు అన్ని కలిపి ఉప్పు అన్ని కలిపి ఒక ప్లేట్ మంచుత వాటికి ముక్కకు పట్టి ఇస్తా పటిచ్ నా ఇకా తర్వాతకి ఆ పోపు చేస్తాను పోపు అంటే ఏం చేయను కానీ నీళ్ళు నూనె పోసిన తర్వాతకి దాని చేపలు వేస్తా ఈ కలిపిన చేపలు వేస్తా ఏసి కొంచెం చింత పులుసు పోస్త పోసిన తర్వాతకి అది మరిగినక చేస్తాం అంతే ఇగ
తిన్నరా అండి మరి
తిన్నాం తిన్నాం నైట్ చికెన్ తీసుకొచ్చినాం అదే వండుకున్నాం
ఆ
ఆ ఆ
చికెన్ గ్రేవియా పుల్స్
ఫ్రైయే ఫ్రైయే గ్రేవీ కాదు
హ్మ్ మేం ఖాళీ అండి ఏం లేదు
మేము కథలు చూస్తాను కథలు ఉన్నాయి పొలం పనులు చేస్తున్నారా
పొలం కొంచెం పొలం ఉందండి
ఆ
దానికి కోసం పొలం నాటు పెట్టిన
అవునా
మీకుందా అండి పొలం
మాకుంది మేము కౌళకి ఇచ్చినాం అంటే ఇద్దరు పొత్తులో వేసుకుంటా ఉన్నాం
హ్మ్
ఆ ఏమన్నా నీతి కథలు తెలుసా అండి మీకు
నీతి కథలా ఇవాళ పొద్దుగాలమో ఒక ఇన్సిడెంట్ జరిగింది అండి
ఏంటది
పొద్దుగల ఏదో స్టోరీ అయింది మ్మ్ నాకు మా హస్బెండ్ కు అయితే నేను ఏదో ఏదో కథ చెప్ప పోయి ఏదోన్నా అంటే కొత్త పెళ్లి పోయి కొంగల పీరు తెచ్చినట్టు నువ్వు ఇంటికా ఉండి మామీద అరుత్తన్నావు ఏంది అని అరిసిన ఇగ హస్బెండు ఒకటేటప్పుడు నీకు కథలు చెప్పరాదు నీ ఆ సూప్ ఏమంట ట్ వీటిని
మ్మ్ సూక్తుల
ఆ ఇవి చెప్ పరాదు అన్ని కొత్త కొత్తవి నేర్చ పో మా మీద ప్రయోగం చెత్తన్నావ్ అన్
అవు
మ్మ్ పొలం నాడిబెట్టేటప్పుడు ఇప్పుడు పొలం కలుత్తల్లు కాని పొలం నాటు పెట్టే ముందు కొంచెం తగు జాగ్రత్తలు ఏమన్నా తెలుసా అని మీకు
ఆహా నాకేం తెలియదడి నేను పోను పొలం దగ్గరికి మా ఆయనే పోడు నేనేం పోతానండి
అవున
మాకు కొంచెం బద్దకం ఎక్కువ ఉంటది పొలం దగ్గరికి పోలంటే చెప్తారండి చెప్పన ఒకసారి పొలం స్టార్టింగ్ నుండి ఏమేం చేయాలి ఒకసారి అన్ని చెప్పండి వింటా మేము ఇంగ పొలం చేసుకుంటాం
పొలం నాటి పెట్టాలంటే ఫస్ట్ నీళ్లు ఉండాలండి పొలానివీ సరిపడి నీళ్ళు ఉండి అవి తడిపిన పొలం మొత్తం ఒకసరి వాటర్ తో తడపాలే
ఆ
చెప్పినాక టక్టర్ తోని టక్టర్ గాని
నాలు వయకునే ఇస్తరా నీ అన్నీ
ఫస్ట్ పొలం దున్నియాలాగా అండి
ఆహ నార్ పోయ రానేసి నారు పోస్తారని తెలుసు
నార్మడి దుచ్చినంక ఆ వడ్లు తెచ్చి వడ్లు బయట మార్కెట్ లోన్నా లేకపోతే అవి ఉంటాయి కద గ్రోమర్ మన గ్రోర్ చ్చి పట్నాగు రోజు ఎండ బేట్టాలి ఆరబెట్టినంక అవి ఆరినంక ఫస్ట్ టి మండగడతరు అంటే అవి ఒక బస్తాలన్నా మన గోన సంచలలో నింపి ఆ ఒక రెండు మూడు రోజులు అట్లనే వాటర్ పోసుకుంటుంటే మొలకల్లేళ్తాయి ఆ మొలక్ క్కలు తీసుకొని నార్మల్గా జల్లి ఒక ట్వంటీ, ట్వంటీ వన్ డేస్ ఇట్లా వాటర్ తీసుకుండా పెట్టుకుంటుంట అంటే నారు పెరుగుతదండి.
ఆ
వాటికి ఎప్ పురుగు రాకుండా మందులు కొట్టడం యూరియా వేయడం. నొక్కి మందు జల్లడం ఇట్లా చేస్తే, ఈ లోపు నా పొలానికి నీళ్లు కట్టిన పొలం అది. సార్లు రెండు సార్లు దున్నతారు ట్రాక్టర్ వాళ్ళు
హ్మ్
మ్మ్ దున్నినంకా మ్ మనం వరాలు వేసుకోవాలి. ఇక నాటోలను రెడీ చేసుకొన్ నాటోలను పిలిచి, ఆ నారు ఇ వాళ్ళు బీక్తా ఉంటారు. మనం ఇంకా వాటిని పొలం మల్లల్లో లేత్తే వాళ్ళే నాటిస్తారు.
ఆహా
మ్ నారిజ నాటు వేసేటప్పుడు కొంచెం ఇబ్బంది వుంటది గానీ తర్వాత ఏ ఉండదు మళ్ళీ త్రీ డేస్ కు గడ్డి మందు జల్లాలి. మ్మ్ గడ్డి మందు అయిపేయినాంక మళ్ళా ట్వంటీ డేస్ నెలలోపు మళ్ళా అ యూరియా ఇంకా ఇగ చిన్న చిన్నయి గో గంటల గోళీలు ఇవన్నీ వేస్ సే అవి గంట కట్టి మంచిగ బాగా పెద్దగైతది
ఆహా
అట్లనే ఇగ కొంచెం కొంచెం త వాటర్ జూసుకోవాలె మందులు పురుగు వచ్చిందా లేదా అని చూసుకోని మందులు కొట్టడం యూరియా వేయడం. యూరియా ఈ మధ్య దొరుకతలేండి చాలా ఇప్పుడు రెండు మూడు సంవత్సరాల నుంచి యూరియా దొరకదు చానా ఇబ్బంది పడుతారు జనాలు.
అహా
మ్మ్ ప్రభుత్వం వాళ్ సాగరిత్తలేదంట ఒక్కొళ్ళు అసలు యూరియా భత్తాల్ కాడ సొసైటీ గనేది కొట్టుకుంటాళ్ళు ఎవరికో ఒదికట్లా పొద్దుగాల బోయి లైన్ లోవోయి ఆడ కూస్సుంటే మధ్యాహ్నం సాయంత్రం ఒక భత్త, రెండు భత్తాలు ఇత్తాల్లు. ఇగ అవి దె చ్చి ఆ పొలంలో జల్లి పాపం వాళ్ళ కష్టం అంత వృధా ఇగ అంత కష్టపడ్డా కూడా లాస్టుకు వచ్చేసరికి వర్షాలయినా, పురుగు అయినా అంత ఆ కాటక రోగ మొచ్చుడు మచ్ పెయినొచ్చుడు కొంచెం దెబ్బదీత్తదండి ఇగ
ఆ
మ్మ్ అట్లాగే కొంచెం రెట్టై ఎంత పని ఏసినా రైతుకు లాసే అండి పెట్టిన మందం కూడా వస్తయో రావో తెలవదు ఒకవేళ మంచిగ పెట్టుబడి పెట్టి చేస్ నగూడ మాగ్జిమం ఒకరో ఇద్దరికో అట్లా ప్లస్ అయ్ మంచి గనె దిగువడి ఎ అయితది మీ దగ్గర ఎట్ట యేత్తరండి
హలో
చెప్పండి
మీ దగ్గ జేస్తరు మాది ప్రాసెస్ ఇది
ఆ హా
మ్మ్
మా దగ్గర వచ్చేసి మాములుగా సేమ్ ఇట్లనే ఎస్తరు వ్యవసాయం
హ్మ్
కుంటే మళ్ళీ అమ్ అంటే మందులు వాళ్ళని అంటే పొలాన్ని ఒక చిన్న పిల్లలెక చూసుకుంటా ఉంటారనమాట, ఊకే మందులు కొడుతా ఉంటరు మ్ ఇక మందేస్తరు కలుపుల్ దీస్తరు వరాల పొండి గండిగోస్తా ఉ తరు
హ్మ్
అవన్నీ చేస్తేనే అది కంటికి రెప్పలెక్ క రెప్పలెక్క కాపాడుకుంటూనే పొలం చేతికి వస్తది అనేషి అంటా ఉంటరు.
అవునండి పొలం అం త జాగ్రత్తగా కాపాడి లాస్ట్ కు కోయడానికి మేము మనుషులు పిల్చుకొని డెప్త్ మిష్ కీళ్ళు రాక ఇబ్బంది పడి ఐ కోసుకొని మళ్ళీ సొసైట్ ఇట్లా పోతే వాళ్ళు ధరమ్ ధర తక్కువ బెడ్తారు. నేన్ లేపితే ఒడ్లు ఇట్లున్నాయన్ నాణ్యత తక్కువ ఉందని, ఆ మ్ గ్రేడ్లు వన్ ఆ ఏ గ్రేడ్, బి గ్రేడ్ ఇస్తారు. అట్లా చానా ఇబ్బందులండి రైతులకు
అవును చాలా ఇబ్బంది దినంతక్ ఆ
త్తి చేను పశువుకిల పెడితే, వాటికి పురుగు బట్టి రోగాలు వచ్చి, అవి కొంచెం డ్యామేజ్ అయ్యి, ఇప్పుడు అందరు పత్తులు తీసేసి, మొక్కజొన్న పెట్టియార్
అవునా
మొక్కజొన్నలు ఇప్పుడు ఏ మొక్కజొన్న ఎక్కువ వర్క్ ఉండదు కదా రెండు మూడు సార్లు మందేస్తరు, దాని కలిపు బికుడు కూడ ఏమి ఉండదుగా నీ ఎప్పటికప్పుడు మందులు కొట్ కుంటుండారు ఇగ
అవునా చెప్పండి చెప్పండ్
మ్మ్ మందులు కొట్టి ఏ కంకులు అయ్యే టైంకి ఎగిరవడానికి పోతరు.
పొలం
ఆ హా
వేరే పొలంలో ఇన్నిరాలో వేస్తరు
మాదయితే ఎకరం న్న ముప్పై గుంటలండి
ఆహా
అంటే మాది పొత్తులా ఆహా పొత్తుల్లే ఆ మా పాలొల్లది మాది కలిపి చేత్తాం అన్నట్టు మళ్ళీ ఇందులో ఇప్పుడు వాడరు వర్షకాలం అ త్తే వాటర్ పోతాంటయి పొలం కోసేటప్పుడు ఇబ్బంది అయితది ఆ పోలాల వాలే త్ చాలా ఇగ ప్చ్ ఇ సఫర్ నేయిన్ని డబ్బులు పెట్టి చేత్ కొంచెేసరికి ఇట్లా అయిపోయింది ఏంది అని ఒక ఇబ్బంది చానా ఫేస్ చేయాలె రైతు అంటే న్న మామూలు ఇగ నష్టం వచ్చినాక లాభం వచ్చినా వాళ్ళే వోర్చుకోవాలె.
ఆ
హ్మ్మ్ ఒక్కొక్కరు మంచిగా లాభం అవుతుది చేత చేసినోళ్ళు ఎ పొలాన్ని వద ఉంచుకుంటే ఏదో ఒకటి పండించుకుంటడా తినే మందం అని వెతాయి కదా బయట కొనుక్కునే బదులు మన చెంలో బండినే మనమే తింటాం గాని వాళ్ళు అట్లా చేసుకో
ఆ
హ్మ్ ఇంకా ఈ అసలు ఈ వీటిని బట్టే బదులు ఈ పసుపు ఇలా పసుపు ఒకటి బాగా ఇక్కడ ఫేమస్ అండి పసుపు బాగా రేటు ఉంటది మళ్ళీ కందులకు పస్ ఆ మిన మినుములకు పెసర్లకు బొబ్బర్లకు కూడ బాగా రేటు ఉంటాయి కానీ కోతులు వేవి ఉంచావండి కోతులు ఫుల్ ఉంటాయి ఈ సైడు
అవున ఎంత వస్తుంది మీకు పంట పండించిన పంట ఎంత దిగుబడి వస్తుంది ఎప్పుడైనా
మాకు వస్తది ఇగ అంటే ఒకళ మా ముప్పై ముఠాల వరకు చేసుకుంటే మంచినీ ఓ ముప్పై నలభై వేల్ తే అక్రేనర్ర చేస్తే కొంచెం లాస్ కొంచెం అంత పెట్టుబడి పెట్టాం కాబట్టి పెట్టుబడి పెట్టినా ఇగ సరిగ్గా వాటర్ ఉండక ఇబ్బంది అయ్యి ఒక యాభై వేలు అట్ల వత్తయండి కొంచం ఉంటే మంచిగ దగ్గర ఉండి చూసుకుంటాం కాబట్టి ఏం చాణ చేతే ఇగ కొంచెం పోయిన కొంచం ఉం దిగా అన్నట్టు ఎక్కువ శ్రద్ధ చూపదు హ్మ్ ఓకేనా అర్థమయిందా అండి మీకు
అర్థమయింది అర్థమయింది దేని మాములుగా ఎన్ని డబ్బులు వస్ వే అండి మీకు పంట అయిపోయిందా
వస్తాయండి ముప్పై ఒక అన్ని పెట్టుబడుల పోను పదిహే పదిహేను వేలు ఇరవై వేలు మిగులుతాయండి
అవునా
ట్వెల్వ్ యా అంతే
ఆహా
మీతో మాట్లాడుతాంటే మాకు టైం గడిచిపోతాందండి టైం అసలు
అవునా మరీ పొలం గురించి తినవా అని
థ్యాంక్స్ అండి అప్పుడప్పుడు ఫోన్ చేయండి ఇట్లా
ఇంకొక థర్టీ సెకండ్స్ అట్లా చూసి ట్వెల్వ్ కి
హ్మ్ ఇంకా మీ పిల్లల స్కూల్ కి వెళ్ళిళండి
తిన్నారా అండి మరీ చేపల కర్రీ అయిందా చాపల కర్రీ ఏం అయినా
ఆ వస్తాయి కంపల్సరి మా మా జోక అండి జోక్ తర్వాత చెప్తలేండి ఇగ
ఆహా అందే మొత్తం పోలం పండించిన్నట్టు చెప్పిరు
మ్మ్